చెప్పండి
ఏమండి బాగున్నారా లేసారా
అప్పుడే తెల్లారింది
త్వరగా పడుకుంటారా నైట్ కాల్ చేసేటప్పుడే కట్ చేశారూ సరియే పడుకోవాలని కట్ చేసారా
అంటే మీలాగా టైం వేస్ట్
అట్లా కాదులేండి మీరు ఏమన్నా అంటారు కుంభకర్ణుడు చెల్లాలని చెప్పండి నిద్రపోల్
కుంభకర్ణులు కాదు కుంభకర్ణులు అంటే తినేవాళ్ళండి
ఆయన ఆరు నెలలు తింటా ఉంటాడు ఇంకొక ఆరు నెలలు పడుకొనే ఉంటాడు
అంటే ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా నేను తింటనే ఉంటా అని చెప్తున్నారా అండి
సారే అని చెప్తాననండి ఎందుకండి మీరు అట్లా నన్ని అపార్థం చేసుకుంటారు
మీరు మాట్లాడేవన్నీ అట్లే ఉంటాయండి ఎందుకు అపార్ధం చేసుకునే దానిలాగా
చేసుకుంటారండి అది అదేవో ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేం చేస్తున్నరండి నా బ్యాంగిల్స్ తో ఆడుకుంటున్నారా అండి మీరు
లేదండి మీవి ముట్టుకొని అంత పెద్దోళ్ళమ్మా మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అవో తీసుకు ఎందుకు చూడండి నా పక్కన నా పక్కన ఉన్న అమ్మాయి నా మీద దౌర్జన్యం చేస్తోంది కాదండి మీరు పొద్దున్నే లేసాక ఇట్లా సూర్య నమస్కారాలులంతా ఏ చేయరా
ఏం చే ఏం చేయనండి
ఎందుకండి అట్లా కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండండి ఆరోగ్యం శ్రద్ధ తీసుకోండి ఎందుకట్లా నన్ను చూసి నేర్చుకోండి పొద్దునే యోగాకి పోతా
ఈ యోగా ఎట్లా అండి ఎట్లా చేస్తారు యోగలో ఆసనాలు ఎవరో నాశ్నల్
పద్మాసనం శవాసం అది
చూడండి పద్ధతిగా మంచి మాటలు మాట్లాడుకుందం అన్ మీ ఇంట్లో స్పెషల్ డిష్ ఏమన్
స్పెషల్ డిష్షా అంటే వాళ్ళుచ్ బాగా చేసేదా నేను బాగా తినేదా
ఇంటికి స్పెషల్ డిష్ అండి
మా ఇంటికి స్పెషల్ డిష్ అంటే కాఫీ
కాఫీనా అండి ఫిల్టర్ కాఫీనా
అట్ల కాదు కానీ కొంచెం ఏదో తెడాగా అనిపిస్తది అన్ టె నాక్ తెలిసినంత వరకు మా ఇంటికీ కానీ ఆ మా ఇంటికీ సరౌండింగ్స్ లో కానీ ఎవరైనా మా బంధువులు వచ్చినారంటే మా అమ్మతో పక్కా కాఫీ చేయిచ్చుకొని తాగి పోతారు
ఊహు
పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి సైడ్ రిలేటివ్స్ ఎవరైనా మా పిన్ని వాళ్ళ ఇంటికి ఒస్తే అదే పనిగా మా ఇంటికి వచ్చి మా అమ్మతో కాఫీ చేయిచ్చుకొని కాఫీ తాగిపోతారు అట్లా
అయ్యో అట్లయితే నేను ఖచ్చితంగా కాఫీ తాగేకి మీ ఇంటికి ఒస్
ఏ అయితే ఈసారి మా ఇంటికి రండీ అప్పుడు మా అమ్మతో కాఫీ చేయిస్తాను
చూద్దామన్
మా బాబాయ్ అయితే మా ఇంటి వస్తె ఏమైనా తినమంటే ఏమి తిండు కానీ కాఫీ మాత్రం చేసి యన్ చెప్తాడు
ఖచ్చితంగ
కాని కాఫీక్ మాత్రం మా అమ్మక్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు
ఈ సారి మీ ఇంటికి వచ్చినప్పుడు తాగల్లా కానీ ఆంటీకి ఆంటి మి అంటే హై పీకుండా ఊరికెనె నార్మల్ గ కాఫీ ఇవ్వండి అనాల్ల
కానీ అసలూ అక్కడ ఇంకొక విషయం ఏమంటే
ఓ థిస్ వాస్ సో గుడ్ అండి
కానీ మా అమ్మా అంటే ఎట్ల అంత కరెక్ట్ గ ఏస్తది కొంతమంది కరెక్ట్ తున్నగ టేస్ చేస్తారు ఇంకొంతమంది కనీసం ఐడియా ఉంటుంది, టేస్ట్ ఎట్ల ఉంటుందని మా అమ్మ ఒక్కసారి కూడ తాగలె టేస్. టు గూడ చేయదు కనీసం
ఊహు
మెల్లె నచ్చదు
మి మదర్ చానా గ్రేట్ అండి
అవునండి ఇగ తెలుసండి నేనున్నాను కదా అందుకే మా అమ్మ చానా గ్రేట్ అయిపోయింది
సరేనండి
ఇంకేం అండి
ఏముందండి నాక్ మెడ నొప్పిస్తా అండి మీతో మాట్లాడుతంటే
ఎందుకండి అంత కష్టం కట్ చేయమంటే చెప్పండి కట్ చేస్తా
వద్దులేండి సమయం చాలా విలువైనది
ఏమండి వంట చేసారా లేదా
ఇప్పుడే వంట చేసి పిల్లలకి పెట్టి
మిక్ పెళ్లి అయిపోయిందా
హా ఏమి అట్లా అట్లా అనిపించట్లేదా
ఏంటి
అట్లా అనిపించట్లేదా పెళ్ళయిందనీలాగా
అంటే మీే పెళ్ళి కి నన్ను పిలవలేదు అందుకు
అంటే మీరు కోర్ట్ కోర్టు మ్యారేజ్ చేసుకున్నాండి
అంటే
కోర్ట్లో మ్యారేజ్
అదేనండి వింతగా కోర్టులో డైవర్స్ తీసుకోవడం చూసినా కానీ కోర్టులో పెళ్ళి చే
అంటే ఎండ్ కాదండి కోర్టు మ్యారేజ్ అని అంటారు అంటే ఇప్పుడు డివోర్స్ తీసుకుంటే అక్కడికి కదా ఎండ్ ఎండ్ అక్కడ కదా నేను స్టార్ట్ కూడా అక్కడే చేద్దామని అక్కడే చేసుకున్నా
ఇ ఆలోచనలు ఈ విషయ ఒకక్కటి వచ్చాయి లేదు అంతే అన్ని విషయాలు అట్లే వస్తాయి
నేను అంతే అండి అంతా మంచిగా ఆలోచిస్తాయి ఇప్పుడు
అవునవును చనా మంచిగా ఆలోచిస్తున్నారు అయితే మా అన్నగారు పేరు ఎంత తెరచకు వచ్చా
లేదండి సిగ్గేసింది పేరు చెప్పకూడదు
చేయలేండి అది చే వి ఎంతమంది అండి మీకు పిల్లలు అంత ఓపికున్నాదా అండి మీకు అ
మీరు తప్పుగా మాట్లాడద్దండి ఇద్దరులేండి ఇద్దరు అే చెప్పే బ మరి ఊరికే జో జోక్ చేద్దామని అంటే మీరేమో తప్పు తప్పుగా అంటున్నారండి
యా ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు అమ్మాయిల అబ్బాయిల అమ్మాయి అబ్బాయిల
ఇద్దరమ్మలేనండి
అయితే ఇంక వాళ్ళని చూసుకోడాకే సరిపోతుంది అబ్బాయిలు అయితే ఒకొటి అట్లా చే చ్చు వాాలచ్చడ లే వద్దులే చిన్న పంచాయతీలు కాదు అది
హ్మ్ అనండి చాలా స్ట్రెస్ ఒకరి పేరు తన్మా ఇంకొకరి పేరు తను
వావ్ అదేమండి ఇంకో అమ్మాయి సగం పేరు పెట్టారు
అంటే ఊరిక చెప్తున్నా అండి అబద్ధం మీకు పేర్ల రీజం కాదనీ
మరి ఇంకేం పెతాది అయితే సూసా
ఉ
మీ రకుంట సజ
ఏ లేదండి ఒక పేరు స్కకుడు ఇంకొ పేరు దుగుడు
ఈ తీత్లుూ ఈ మధ్యము చాలా ఫేమస్ అయిపోతే అన్నయండి
అదే అండి యూట్యూబ్ లో ఒక హు హు హూ వాళ్ళ అమ్మాయి పిల్లలు పుడితే అట్లా పెట్టాలని అనుకుంది అంటా
అవునా
అవునండి మీరు సీరియల్ చూస్తారా సీరియల్
నేను ఇంటికి పోయినప్పుడు మా అమ్మతో పాట్ యావో మ అమ్మ ఏవీ పెడితే అవి చూస్తానండి అంతే కానీ అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కనీసం ఎగ్జామ్స్ వచ్చి నాకు నేను చదువుకునేదాన్ని కాదండి సీరియల్స్ చూసేదాన్ని అంత పిచ్చి ఉండ అంటే ఏమైతుందో ఏమై తుందో
అవునండి నేను కూడా అంతే ఇప్పుడు ఏమన్నా సీరియల్ ఈ రోజు సండేపోతే నెక్స్ట్డే వరకు స్ట్రెస్ స్కూల్లో అంతా అదే ఆలోసిస్తానే ఉంటా
అట్లా ఆలోచించి ఆలోచించి పిచ్చోళ్ళు అయిపోయినా కూడా
అవునండి మీ ఇంట్లో ఏమండరా అండి టీవీ చూస్తే సీరియల్ అట్లా
అంటే ముందు మా ఇంట్లో ఒక పద్ధతి ఉండే అన్నమాట అంటే మా తాత పెట్టిన్నడనమాట పద్ధతి అయ్యో ఇంట్లో ఎవరు టీవీ చూడకూడదు
హ్మ్మ్ మరి మీరు ఎట్లా చూసేవాళ్ళు
సీరియల్స్ చూసి చెడిపోతారు అని అంటా ఉన్నారు
ఉహు
ఇంకా దాని తర్వాత ఇ కాలం మారే కొద్ద్దీ మేం పెద్దగా అయ్యే కొద్దీ మా తాత ఇంకా కొంచెం అడ్జస్ట్ అయిత వచ్చినాడు ఇంకా
హ్మ్మ్
మీరేమండి ఏమన్నా అయితే అయిందా చనా ఒకే సైలెంట్ గా ఉన్నారు ఏం మాట ట్లాడంలే
ఒక అమ్మాయి మా స్నేహితురాలు వస్తుంది ఎప్పుడు మా రూమ్లో ఎప్పుడు మా రూమ్లో ఉంటుందండి
ఏమో అండి మీరంటే ఇష్టమేమో ఆ పాపకి
అమ్మాయి పా నా బిడ్ మిందే సగం అంతా పడుకుంటుందండి నాకేమో ఇరకాటం అయిపోతుంది
ఆ అమ్మాయి సన్నగా ఉందనీ పనుకుంటుందిలేండి మీ బెడ్డు మీద
అట్లా కాదండి అంటే అమ్మాయి అట్లా పాపం సగం సగం పడుకుంటే నాకు కూడా బాధేస్తాది
అరే అమ్మ వచ్చివ్ మీర పడుకుంటా
అందుకే అట్లా పడుకుంటే నాకు నచ్చదండి
లేసి వెళ్ళిపోండి ఆ పిల్ల మీ బెడ్డ మీద మంచిగా పనుకుంటే
ఉమ్ ఎప్పు ఎందుకండి అట్లా
ఏం కాదులేండి ఏంటి ఆ మాత్రం మీ బెడ్నీ సక్రిఫైస్ చేయలేరా మీ ఫ్రెండ్ కోసం కాదండి ఎమైనా అయినా మీకు ఆలోచిస్ అయినా చేంజ్ లేదు
సర్దామని చూసామా ఎట్ల నుంచి ఎట్లా సర్దల్లో అర్థంమయితా లేదండి.
మీ ఫ్రెండ్ కు అడగండి ఫ్రెండ్ హెల్ప్ తీ తరణం ఇట్లా ఓసిడి ఉంది. ఇలాంటి విషయాలు బాగా తెలుసు కదా. ఆపిల్ల కొంచం ఎళ్లి ఎస్తుంది.
ఉ అవునండి అడుగుతా.
ఎట్లా
చూడు పాపం అండి అసలు నా బ్యాంగిల్ కూడా కిందేస్తుంది. అవి సెంటిమెంట్ అని తెలియక పాపం బిడ్డకి.
ఏ ఏమండి దాని దాని కొంచెం చరిత్ర చెప్తారా కొంచెం.
లేదండి.
ఎందుకండి ఏం
సరే అండి, బాయ్ అండి.
సరే అండి, బాయ్ అండి.